హలో
హలో బావున్నారా అండి
బావున్నామండి మీరు బావున్నారా
బావున్నామండి తిన్నారా అండి
ఉ తిన్నామండి మార్నింగ్ నిన్న నైట్ చపాతీ చేస్తే అది తిన్నాము చప్ పాతి ఉంటే
అచ్చా ఓకే పిల్లలు స్కూల్కి వెళ్ళారా అండి
పాప వెళ్ళింది అండి ఈరోజే ఫస్ట్ డే కొంచెం డల్ గా వెళ్ళింది
ఓకే ఆఫ్టర్నూన్ కాదా అండి స్కూల్స్
లేదండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకే
అవునా ఇప్పుడు ఏ క్లాస్ అండి పాప
ఎల్కేజీ అండి
ఎల్ కజియా బాబ్
ఉ బాబు చిన్న బాబు ఏ వన్ ఇయరు అంతే
అవునా అండి అక్కడ ప్లే స్కూల్స్ ఇట్లా లేవా అండి
ఆ ఉన్నాయండి కానీ ఇంక నేను ఇంట్లోనే ఉంటా కదా పంపీయ్యను
ఆహా
ఏమన్నా జాబ్ చేస్తే పంపిస్తే బాంటది కానీ ఇంట్లోనే కదా
ఆహా ఓకే తిన్నారా అండి ఎం కర్రీ చేసారు
ఆల్ గడ్డ అండి
ఊహు మా బాబూ ఆ వెళ్ళేసి వచ్చిండండి ఈరోజు వ్యాన్ ఎక్కిచ్చాము ఏం ఏడవకుండా ఎళ్ళిండు వచ్చిండు పడుకుండండి ఇప్పుడే
ఊహు ఎందుకండీ మధ్యాహ్నం వరకేనా
ఆ ఈ రోజు ఆఫ్టర్నూన్ వరకే నన్ టండి అంటే ఇప్పుడే కదా పిల్లల్ ఎల్లడము స్కూల్స్ లో ఇగ ఏం క్లాసెస్ అవ్వట్లేవు కానీ జస్ట్ అలవాటవనీకి
ఊహు ఊహు
ఊ
ప్లే స్కూల్ లేనా అండి
లేదండి స్కూలే అండి ప్లే స్కూల్ కాదు
ఆహా
ఆ ఈరోజు ఎయిట్ థర్టీ కి అట్లా వెళ్ళిండు ట్వెల్వ్ కి అట్లా వచ్చినాడండి
ఆహా
ఊ
ఊ ఇంకా అండి బాబు బ్యాగు అవన్నీ తీసుకున్నారా
ఇంకా తీసుకోలేదండి షాపింగ్ చెయ్యాలి ఈ రోజు ఇంగిక్కడ
ఆహా
బ్యాగు కొన్ని డ్రెస్సెస్ స్కూల్ కి యూనిఫామ్ అంటే ఇప్ ప్పుడే కదా ఎందుకులే అనేసి అని అనుకుంటున్నామండి ఇంగ
అవునండి హ హు
ఇగ యూనిఫామ్ అయితే ఆయనే ఇప్పటు పోతడో పోడో తెలీదు ఈ రోజైతే బానే పోయిండు
ఊ టీ షర్ట్ ను నెక్కర్ లాగా తీసుకోండి నిక్కర్లు మంచిగా లూజ్ ఉండేలాగా చూడండి
ఆ నేను మొన్న పాపకి అంత్ తకు ముందువి ఉన్నాయి కానీ ఎలాస్టిక్ ఇట్లా అందబడ్డట్టు అయితుంది తనకి రోజు మొత్తం ఇంటికాడంటే లే కున్నా ఏం కాదు కాసేపు ఇప్పినా కూడా స్కూల్లో కమ్ ఫుర్టబుల్ ఉండాలి అనేసి మంచిగా తనకి లు మంచిగా తెచ్చినా ఇంకా లూసీ కొంచెం పెద్దగా
ఆహా ఎక్కడ చేశారండి
తొరూర్లే అని నా తొరూర్లోనే అండి ఓన్లీ అవే తెచ్చా నింకేం తేలే వాటర్ బాటిల్ టిల్ గిట్లా ఊ స్టీల్ బాటిలు అవన్నీ స్టీల్ బాటిల్ అవన్నీ తీసుకోమంటున్నారు గానీ తను ఇంకా అన్ని తెచ్చుకోవాలి కదా పోగొడితే మళ్ళ
అవునవును ప్లాస్టిక్ అవాయిడ్ చేయమంటున్నట్టు రీపుడు
ఆ అదే ఇంకొక వన్ ఇయర్ వరకయితే తనక్ తెలుస్తాది
ఊ అవునండి నేన్ గుడిప్ ప్పుడు ఈయనకి లంచ్ బాక్సు బ్యాగు బు క్సు ఏమంటారు స్నాక్ బాక్స్ ఇవన్నీ తీసుకోవాలండి వాళ్ ఎల్లేసి
ఊహు హు బుక్స్ బుక్స్ ఇవ్వరా స్కూల్ లో
స్కూల్లోనే స్కూల్లోనే ఇస్తారు కావచ్చ అండి తెలీదు కాకపోతే ఏమంటారు నార్మల్ గా ఈయనకి ఇంట్లో నేను రాపిచ్చుకోవడానికి అవి స్కూల్వి నర్సరీ పిల్లలకి ఇవ్వరనుకుంటా
హు హామ్
నర్సరీ వాళ్ళకి ఇవ్వరండి స్కూల్లో ఎల్కేజీ నుంచి వెళ్ళనుకుంటా
ఆహా నర్సరీ కూడా ఉంటాయండి బుక్స్
అవునా మోన్న ఇక్కడయితే ఏమి ఆహా కే ఇక్కడయితే ఏం చెప్పలేరు ఇవాళ మేడము
అవునా
ఉం
మీరు వెళ్ళలే బాబుతో స్కూల్ కి
నేను ఇక్కడే వ్యాన్ ఎకిచ్చేసి వచ్చానండి ఇగా ఆయనే వెళ్ళాడు ఏడవ కుండా వెళ్లడలే అనేసి ఇక ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా వెళ్లేేసి తీసుకని వచ్చామండి
దగ్గరేనా మీకు
ఆ దగ్గరే అండి వాకబుల్ డిస్ ఇంగా మేడం కూడా తెలిసిన వాళ్ళే
ఆహా
ఇంగా అట్లా ఇగా కొంచం అలవాటు చేద్దాం అనేసి
ఉం
ఆ ఈరోజు స్కూల్ కి వెళ్ళి రాగానే చెప్తున్నాడండి మా బాబు చాక్లెట్ ఇచ్చారంట స్టోరీస్ పెట్టారంట ప్రొజెక్టర్ లో
ఉం
అని చెప్తున్నాడు రేపూ ఎల్లనమ్మా అని చెప్తుండు
అయ్యోయ్యో అప్పుడే
ఆ ఫస్ట్ డే స్కూల్ కదా కొంచెం భయపడ్డట్టుండు
ఉం అదే కానీ ఇంకా పంపియాలి లేకపోతే మీరైనా మీరు కూడా వెళ్ళి కాసేపు కూర్చుని రావాలి
మేము పంపిస్తే బాగా ఏడుస్తున్నాడుండి అదే వ్యాన్ ఎక్కిస్తే ఏడవట్లేడు
హు హామ్ అయితే వ్యానక్ దూరం ఉంటదా దగ్గర ఉంటదా
దగ్గరే ఉంటదండి అంటే ఇక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్ ఉంచండి అంతే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదండి
హు హామ్ దానికే వ్యాన ఇంకా
ఆ దానికే వ్యానండి అంటే మనకు అలవాటు కావాలంటే కొన్ని రోజులు మనం పోకపోవడమే బెటర్ ఏమో అనిపిస్తుందండి
అదే మరి మీరు మళ్ళీ మీరు వెళ్ళి వస్తా అంటే మళ్ళీ ఏడుస్తాడు కావచ్చు
ఆ అలానే ఏడుస్థున్డు లాస్ట్ టైమ్ త్రీ డేస్ ఏమో వెళ్ళాడు అట్లనే ఏడిశాడు బాగా ఏడిశాడు
అవునా
ఇప్పుడైతేనేమో ఏం ఏడవట్లేదు
ఉం
మళ్ళీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎండలు బాగ కొడుతున్నాయి ఇప్పుడు
అవునండి
ఎండలు బాగా కొడుతున్నాయి తను ఉండలేడు ఈవెన్ అంటే ఫ్యాన్ లేకపోతు ఉండలేడు ఈవెన్ ఏసీ లేకపో పోతే కూడా ఉండలేకపోతుండు
హు హామ్ మీరు అట్లా అలవాటు చేసిర ఏసి కింద
అలవాటు అంటే ఎండలు ఎట్లున్నాయండి
అదే అండి కాకపోతే కొంచెం అప్పుడప్పుడు ఇట్లా ఆఫ్ చేయడం అట్లా కొంచెం బయటికి ది తిప్పడం అట్లా ఉండాలి
రోజూ ఈవినింగు కిందికెళ్తామండి కాసేపు సైక్లింగ్ జేస్తాడు కాసేపు మట్టిలో ఆడుకుంటాడు
ఉమ్
ఇగా కొంచం ఎండకీ ఉండలేకపోతుండు తనక్ హీట్ బాగుంటది
హూ హు అంటే ఇప్పుడు పిల్లలేట్ అట్లా అంటే ఆడుకోవాలనున్నా గూడా ఆడుకోలేకపోతరు అట్లా ఏసీ లో అల్వాట్ పడ్డ పిల్లలు బైటెక్కడైనా ఆడుకోవాలి అంటే ఎండలోనే గదా వాళ్ళాడేదిగా
కానీ అప్పటెండలకి ఇప్పటెండలకి చాలా డిఫరెన్స్ గదండి
ఎండలకేం డిఫ్రెంట్ లేదండి మనుషులకే డిఫ్రెంటు అప్పుడెండల్ కీప్ ఇప్పుడెండల్ అవ్వే ఎండలు కాక్పోతే మనుషులమే చేంజ్ అవుతున్నాం మనుషులే అట్ల అయ్తుర్రు
ఆ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుందండెండలూ అప్పుడంత లేవూ
ఎంతైనా ఒక ఫార్టీ ఉండొచ్చులే అప్పుడు గూడ గానీ ఇగా అప్పుడెట్లా మన చెట్ల కిందా కూర్చోబెట్టి ఉయ్యాలల్ గట్టీ అట్లా ప్చ్ చూసిర్రు మనల్ని
ఔనవ్ను
ఇప్పుడు ఇంగ మనం అయ్యో వాళ్ళక్ ఉబ్బరిస్తదో ఉబ్బరియ్యదో ఎల్ లీదు మనం ఫీల్ అయితం అయ్యో ఉబ్బరిస్తుందో ఏమో అయ్యో చాలు పెడు స్తుదేమో అని మనమే ఫీల్ అవుతాం
ఔనండి ఇదైతే వాస్తవం
ఆ కానీ వాళ్ళకింక ఉబ్బరియ్యడం చలిబెట్టడం అవేం తెల్వదు
హ్మ్
కాక్బోతే ఉబ్బరిస్తే చికాకయ్ పడుకోకుండా ఏడుస్తార్ అది మాత్రం ఉంటది గానీ
ఔనండవును ఉబరిస్తే పడుకోరు
చెప్తది ఉబ్బరిస్తాంది ఉబ్బరిస్తాందమ్మ ఫ్యాన్ ఎయ్ ఉబ్బరిస్తాంది అన్జెప్తది
ఆ ఈవెన్ ఇప్పుడ్ ఈన గుడంత్ తే అండి ఎవరింటికన్నా ఎళ్తం గదా ఈవినింగ్ అట్లా ఉడకపోస్తు దమ్మా ఏసీ ఎయ్యమ్మా అంటాడ్ ఎవరింటికెళ్ళినా సరే
ఊఁ హుమ్ హు హు
ఇగా ఎటన్నా ఇగా రిలేషన్స్ వాళ్లింటికెళ్తే ఇంగా పిల్లలుంటే వాళ్ళతో ఆడుకుంటాడు లేదంటే ఇంగ నార్మల్ గా ఫోన్ జూసుడే ఇంగ
ఎప్పుడొస్తారండి ఇక్కడికి రారాదండి
వస్తమండీ
చాల్ రోజులైందిగా ఇగ మీరొచ్చినప్పుడు మేం ఉండం మేమొచ్చినప్పుడు మీర్రారు
ఔనవునండీ రావాలింగా అనుకుంటున్నం
బోనాలకైన బతుకమ్మ కైన
ఆఁ ఆఁ చూడాలండి ఇంగ ఏమైతదో
ఉమ్ ఎప్పుడైన రండి మంచిగుంటదిగా
ఉమ్ హ్మ్
హుమ్ పిలుస్తదా మీ పెద్దమ్మ గారు
ఆ పిలుస్తారండీ
హుమ్ పిలుస్తే రారాదండి ఒక్సారి
ఇవాళే కా మాట్లాడుండే ఆ పిల్లలొచ్చినారంటండి పిల్లలు వచ్చారంట
ఉహు
అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అనేసి ఏమో అంటుంది అక్కడికి మేముస్తే ఆ ఆ ఆ పర్సన్ అమ్మాయి వస్తది అంట
ఆహా
ఉ అక్కడికి వెళ్దాం అంటేనేమో ఇగ వాళ్ళ అత్తయ్య గారు కొంచెం మంచోళ్ళు కాదండి అందుకే మేము రాము
ఉ
ఎప్పుడో ఒకసారి అంటే ఓకే వచ్చినా కూడా పొద్దున్న వచ్చి ఈవినింగ్ అట్లా వచ్చేస్తున్నామండి ఉండట్లేము
అవునా
ఉ మొన్న కూడా రీసెంట్ గా కూడా వచ్చాము బాబుని స్విమ్మింగ్ కి తీసుకొచ్చాము
ఉ హు
అక్కడ అదేదో రూట్ లో ఉంది కదండి
అవునండి కండపాలెం రూట్ లో
ఆ
ఉ
తీసుకొచ్చినాము వన్ అవర్ కి హండ్రెడ్ రూపీస్ అంటాండి
అవునండి
ఉ
ఉండమని అట్ల ఏమన్నారా మరి మిమ్మల్ని
ఉండమంటారు కాకపోతే ఇంకా మనము ఇక పర్సన్ గురించి వెలిసినక ఇంకా ఉండడం కరెక్ట్ కాదు కదా
కానీ మనిషి ముందు ఏమనది కదా అండి మంచినే మాట్లాడుతది
మనిషి ముందు బానే ఉంటది కాగాని ఇంకా అబ్బాయిని ఏదో ఒకటీ ఉంట ఉంటది
అవునా ఊహు మల్ల మీ హస్బెండ్ బెన్ వాళ్ళు కూడా వాళ్ళకి రిలేటివ్సే కదా
ఆ మా హస్బెండ్ వాళ్ళు కూడా రిలేటివ్సే ఓన్ ఏమంటారు మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాల్ల ఓన్ సిస్టర్ ఆమె
ఉ హు
కానీ నాకు ఆ చిన్నమ్మమ్మ
ఉ
రీ ఇక రీసెంట్ గానే మా అమ్మమ్మ వాళ్ ఏమంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ కూడా చని పోయింది
అవునా
ఇంకా ఫోర్ సిస్టర్స్ అయితే ఆ ఒక్క సిస్టరే మిగిలిండి
అవునా
ఉ ఊ
డేంజురెస్
ఎస్ అవునండి ఆమె
ఉ హు కానీ ఏం వండదా ఏం మన మనిషి ముందు ఏమనదండి మంచిగానే మాట్లాడతాది
ఆ మనిషి ము
ఈ మధ్య తగ్గిందండి ఈ మధ్య తగ్గింది అంటే అప్పుడు చుట్టాలు వస్తే అప్పట్లో ఎవరైనా చుట్టాలు వచ్చి పోయినాక వీళ్ళంది తిట్టేదట అంటే మీరు రమ్మనిందే వస్తారా ఆ అది ఇద అని ఇట్లా అనేదంట కానీ ఇప్పుడు చాలా తగ్గింది పట్టించుకోవడం తగ్గిపోయింది ఆమె పని ఏదో ఆమె కొంచెం హెల్త్ బాగుండట్లేదు కదా
అవున అవునండి మధ్యలో చాలా వీక్ అయిపోయింది
బక్కగా అయిపోయింది ఇంకా షుగరు అట్లా ఎవరిని ఏం పట్టించుకోవట్లేదు నార్మల్ గని ఉంటాంది అప్పుడుఅంతా లేదు ఓ మన చిన్నప్పుడు అట్లా అయ్యేది
అవునవునండి
ఇప్పుడు లేదండి రావచ్చు ఆమెతో ఇక సంబంధం ఇప్పుడు లేదు అయినా అప్పుడు భయపడ్డారు అంతకి కాని ఇప్పుడు ఇంకా వాళ్ళు కూడా భయపడట్లేరు
అవునండి ఓకే అండి
ఉమ్ ఆ ఓకే అండి